హలో చెప్పండిక్క ఆ వినపడుతుంది
ఏం చేస్తున్నారు అక్క
ఇ కోడి చెట్లలను చిదుగుతుంది చెట్లు బాగా బతికిన్నాయి
ఆ
పూల చెట్లు
ఓ అన్నీ పీకేస్తాన్నయా
ఆ పిల్లలు లేపింది
ఆ
పిల్లలు లేపి చిదుగుతుంది నేనేం పట్టించుకోలే ఏదో లేదో అనుకోంటి చెట్లు మట్టసంగ ఎళ్ళేసింది
ఆహ
హ్మ్ చామంతి వంక చెెట్టు ఏ ఏ మాసు బత్రి అవి నాటి పూల పూలల్లో వేసుకుండేది మాసుపత్రి
ఆ అవునులే పూలలో వేసి అది ఆకు వేసి కడతారు కదా
ఆ ఆ
ఓకే ఓకే ఆ
అయి
ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయి మీ ఇంటి ముందర
ఇడైతే ఓన్లీ ఇవే నాటినేది అక్కడ వేరే ఇంటికాడ ఉంటిమి అక్కడైతే మటుకు దండిగా నాటింటి జామ్ చెట్ చెట్లు కరేపాక్ చెట్లు ఆది మామిడి చెట్టు సీతాపలం చెట్లు స సినీచెట్టు నిమ్మ చెట్టు కనకాంబరాలు మల్లె జాజి మందారం ది కరివేపాకు మొత్తం ఉండే సన్న జాజి ఉండే మామూలు జాజి ఉండే ఆడ
ఆ
అన్ని నాటింటి
ఉహు బా పూస్తాయి అక్క చెట్లకి పూలు అవన్నీ
ఆ బా వస్తాయ్
రోజు పీక్కుంటే రోజు పూస్తాయ
ఆ రోజ ఉండవు దినమాసి దినం
దినం మార్చి దినం మోస్తాయ
ఆ నేరడు చెట్లు అయితే రెండు మూడు రకాలు ఉన్నాయి నేరడు కూడా ఆడ
ఆ రెండు మూడు రకాలు ఉన్నాయి ఏ ఏ రకాలున్నాయి
సన్న నేరడ లావు నేరడ నల్ల అని రకాలు ఉన్నాయ్
ఉహు
ఉ ఈడే గాని ఏ ఇడ ప్లేస్ లేదు నాటుకోనికి
మీ ఇంటి ముందుర ప్లేస్ లేదా
ఆ అక్కడైతే బా ప్లేస్ ఉన్నింది అందుకోసమే మొత్తం నాటింటి ఆ మేడి చెట్టుతో సహా నాటింటి ఆడ
ఇప్పుడు చెట్లు అట్లే ఉన్నాయక్క అవి
ఆ ఉన్నాయి ఉన్నాయి నీళ్ళ లేక ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడు వానలు వచ్చింద్లే అ వాన బాగ చెట్ల అన్నీ
అప్పుడు మీరున్నచ్చప్పుడు ఎవరు లేరా ఇప్పుడు అక్కడ
ఎవ్వరు లేరు మాదే ఇల్లు అది కూడ
అవునా
ఆ మా ఇల్లే
ఉ
వేరే వాళ్ళదైతే మనకేం ప రణాలు ఉండి పోయేదే కదా అని నాటకపోదునులే
అవును
మాదే సొంతా అందే కాబట్టి గోరెంటాకు చెట్టు అన్నీ నాటిన
మీరే
ఈ చెట్ ఆసించ్ ఆ నేనే అడా నీళ్లు రావు నీళ్ళు
గోరంటా చెట్టు బాగా వచ్చిందా
ఆ బా వచ్చింది ఉసిరి చెట్టు
మ్
మ్
ఉసిరికాయ పచ్చడి చేస్తారు లేదా మ్ చేస్తారు ఊరగాయ చేస్తారు వచ్చా అక్క నీకు
రాదు కో
రాదా
మ్ హు నా చేత నిమ్మకాయ పెడితేనే చెడిపోతది ఆ నిమ్మకాయ పెట్టినా నా చేత బూజు వచ్చా అది బెరిగిన
మ్ మ్ దాని ప్రాసెస్ నీట్ టిగా తెలుసుకొని పెట్టాలక్క అది ఎట్లాంట ఎట్లా పెట్టినా బూజ వస్తుది చెడిపోతుది
ఎంత నీటుగా కడిగి చేసినా కూడా కొంతమంది చేత చెడిపోతాది కొంతమంది చెయి ఏం కడుక్కోకుండా ఉదరా వదర వేసిన కూడా నీ ఏ బాగుంటాది
అవునవును
ఆ
అది కరెక్టే
అట్లా
మ్ మీరు మీ మీ చెట్టుకున్న ఉసిరికాయ మళ్ళ ఏం చేస్త స్తారు పచ్చడి ఏమని చేసుకుంటారా చట్నీ అట్లాంటివి
ఊరగాయి ఉసిరేగ్గాయ లింగా పల్లె మూడేళ్ళ కదా అది వచ్చేది మూడేండ్ల కి రెండేండ్లు కొ ఇప్పుడు సంవత్సరం ఏమ అయింది నాటి సంవ చప్పు ఆ అది ఆవును మది చే
ఇప్పుడేం ఊరగాయలు పెట్టలేదా అక్క మీరు
ఆహా లేదు
పెట్టలేదా
ఆ
ఓకే నిమ్మకాయ ఊరుగాయ పెట్టేది తెల్సా
ఆ తెలుసు ఉడకబెట్టీ నా పెట్టచ్చు ఉడకబెట్టైనా పెట్టచ్చు పచ్చియ కోసి ఆ పచ్చియే కోసి అయినా పెట్టొచ్చు
ఉం పచ్చివి కోసి ఎట్లు పెడతారక్క
దీని మాదిరే ఉడకబెట్టినా దాని మాదిరే పచ్చి కోసి అది కారం పౌడ్ ఇది ఉప్పు వేయడము కలబెట్టడమే అది బాగా ఊరి నాక కా మళ్ళీ ఇవి వే చారు నూనె కారం పొడి
హు హమ్
ఉం వేసుకుంటే నూనే అయినా వేయొచ్చు పచ్చి దాంతో
నూనెైనా వేసుకోవచ్చా
ఉం ఊరబేట్టేటప్పుడైన వేసుకోవచ్చు ఊరినాక అయినా వేసుకోవచ్చు
అవునా ఇది మావిని కాయధి
మామిడికాయ కూడా అంతే
మామిడి కాయది ఏమేమి వేసి కలుపుతారో తెలుసా
ఆ తెలుసు
ఏమేమి వేస్తార అక్క
ఫస్ట్ ఉప్ప వేసి మళ్ళీ ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకొకటి ఏదో ఉంది అదంతా పొడి చేసి ఏంచి
ఆ
పొడి చేసి దాంతో రాలుపుతారు
ఉం ఖారము ఉప్పు పసుపు వేస్తారా
అల్లనే వేసేది ఊరినాకనే కారం వేసేది ఫస్ట్ వేయరు ఉ కారం ఫస్ట్ ఉప్పే ఆ ఆ ఊరి నాకనే అది కూడా
అవునా
ముందు ఉప్పుతోనే ఊరాల అయి ఎంతసేపు ఉన్నా
అవునవును
వుమ్ ఉప్పుతో ఊరు నాక ఆ కారం పొడి వేసి కలబెడతారు
ఆ
ఆ అదే
నిమ్మకాయ ఉసిరికాయ ఒక్కొక్కటి ఒక్కో రకం పెట్ పెడతారు గద అక్క ఊరగాయకి
వా
ఒక్కొక్క ఊరగాయకి ఒక్కొక్క రకం పెడతారు కదా దీనికి ఇంగు ఇది ఆవాలు అన్ని వేస్తారు మావిడికాయకి నిమ్మ కాయకితే వేయరు
ఆహా వేరు వేరు
ఉం అదే ఒక్కొక్కటి ఒక్కొ రకం పెడతారు
ఆ అంతే
ఉసురుకాయ వేర మామిడికాయ వేరే నిమ్మ కాయ వేరే
ఆ మళ్ల ఇది చింతకాయ వేరే చింతకాయిలా పచ్చిమిరకాయ్
పచ్చిమిరకాయిల్ ఎసారు గదా పచ్చిమిరప్కాయలు మిక్స్కేసి ఉప్పేసి
రుబ్బుతారు ఆ రుబ్బి చేచ్చారు ఉమ్
చింతకాయ్ ఊరుగాయ్ మా కళ్ళల్లో ఫుల్లుగా చేస్తారు అక్క
ఆ
మా కల్లా చే ఫుల్లుగా చేస్తారు మా అమ్మ వల్లే చేసీ మ బాక్స్ కేసి పంపిస్తారు మాకు నేను చేను మా అమ్మనే చేసి పంపిస్తాంది.
ఆహా
మేము జస్ట్ అయి అప్పుడప్పుడు మేము చట్నీ కావాలనుకున్నప్పుడూ శనగిత్తినలు పో శనగిత్తనాలు బాగా నూనెలో ఏంచ్చి పచ్చిమిరకాయల్ కొంచం నూనెలో ఎంచుకొనీ ఆ ఈ చిచిన్ తొక్కు ఏసీ రోట్లో ఎసి నూరుకోడమే బాగుంటుంది కొన్ని నీళ్ళు ఎస్కొని నూర్కొని తర్వాత లాస్ట్ లో కో ఎర్రగడ్లు కజ్ జేసీ ఎర్రగడ్లు కజ్ జెసి చి ఎరగడ్లు నూరుకోల్లా ప్పులో అన్న తినొచ్చూ బు రసంలో తినొచ్చు బాగుంటది.
ఆ అవునా
ఉమ్ పప్పులో అన్నా తినొచ్చు రసంలో అన్నా తినొచ్చు బావుంటది.
ఆహా ఉమ్
చింతపూర్వే
అవున్లే
బాక్స్ బాక్స్ పంపిస్తుంది మా అత్త పంపిస్తాది మా అమ్మను పంపిస్తాది మాకలా ఎక్కు సైడ్ చేసేది అక్కడ
ఆహా ఉమ్
ఎక్కువ చేస్తారు
ఆహా ఉమ్ అంతే
అన్నయ ఏంపనికి వోతడక్కా
కాఎ చెల్లకు మందుగోట వోతాడు పోతే లేదంటే అది కరువ్ పనికీ చూస్కొని వోతాడూ
కరువ్ పనికి కోతాడా
ఆ
కరువ్ పనికి ఎంత ఎసరు అక్క ఒక్ మనిషికి
వో
కరువ్ పనికీ ఎంత ఎసరు ఒక్ మనిషికి
ఎంత వేచ్చరక్క తెలు
తెలీదా
ఆ ఉమ్
ఎంత ఎన్ని గంటలు పోయి ఎన్ని గంటలకు వస్తారు
ఓ పోత
ఎన్ని గంటలు పోయి ఎన్ని గంటలకు
ఆ ఏడుకో ఎనిమిదికో పోతారు
ఆ
పొద్దున ఏడుకో ఎనిమిదికో పోతారు తర్వాత పన్నెండు ఏమో సర్లేండి
అవునా ఉ సరేలేండి